హలో హలో హలో ఆ బాగున్న తిన్నార
ఆ తిన్నాను మీరు తిన్నారా
ఆ తిన్నాం ఏం తిన్నారు
చికెన్
ఆ మేము చికెన్ బి ర్యాని
ఆ
ఆ ఏం చేస్తున్నారు ఏంటో మ్యాచ్ ఉంది మ్యాచ్ చూసారా మీరు
చూస్తున్నాం అండి మీరే ఫోన్ చేశారు
అవునా ఆ హా ఏంటి మ్యాచ్ ఏమయింది
మ్యాచ్ ఆల్మోస్ట్ ఇండియా గెలిచేసినది
అవునా ఆ క్రికెట్ గురి చి నాకంత తెలిదు
ఆ
ఆ క్రికెట్ గురించి నా కంత ఏం తెలియదు అసలు ఐడియానే ఉండదు నాకైతే
ఆ తెలుసుకున్నా
అ
తెలుసుకోనాలి అంటున్నా
ఆ ఏమో ఎప్పుడంటా చాల
ఆ
హ్మ్ మీరు బాగా చూస్తారా కిర్కెట్
క్రికెట్ అంటే ప్రాణం అండి
ఆ అవును అబ్బాయిలంతా బాగా క్రికెట్ ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట
ఆ
ఆ హ్మ్ ఇంకా ఏంటి మొత్తానికి ఈ రోజు ఇండియా గెలుస్తుంది అన్నమాట
గెలుస్తుంది
గెలుస్తుందా ఇంకా ఆ ఆ పోలేదా ఎప్పుడైపోతుంది
లెవెన్ అయిపోతుంది
అదే ఎవరి క
ఆ లెవెన్ లేదా టెన్ తర్టీ
ఆ ఎన్ని రోజులు ఉంటుంది ఆ మ్యాచ్ ఈ రోజేనా
ఈరోజే లాస్ట్
ఆ మళ్లీ మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి మ్యాచెస్
మళ్లీ ఇది నార్మల్గానే ఆడుతూ ఉంటారు వాళ్లు
అ
ఇప్పుడు ఇది ఏ ఇది ఫైనల్స్ అన్నమాట
ఓహో ఫైనల్స్ ఇంకా ఎన్ని ఫైనల్స్ ఉన్నాయి
ఓహో ఫైనల్స్ ఫైనల్స్
వాహ్ హలో హాలో హలో హలో హలో హలో హలో హలో హలో హాల్లో